హలొ బావున్నారండి
ఆ బావున్నను మీరు బావున్నరా అండి
ఆ బావున్నా ఏం చేస్తున్నారండి లే తిన్లేదు ఇంక తినాలి
అనా ఆ తిన్నామండి
వంటేం చేశారు
వంటా ఏంలే కర్వేపాక్ రైస్
కర్వేపాక్ రైసా
ఉమ్
అది ఎలా చేస్తరు
అది మామూలుగా నార్మల్గా అంతే పచ్చి కరేపాక్ తీసుకొని
ఉహ్
ఆ కరేపాకు పచ్చిమిర్చి ఇంక కొద్దిగా అల్లము వేసి ఆడిచ్చేసే మిక్సీలోనా మామూలుగా తిరువాత పెట్టి చేసు ఆ మిక్సీలో ఆ ఆ తిరువాత పెట్టి చేసుకుంటే బావుంటది
మిక్సీలో ఆడించి తాలింపులొ ఎస్తారా
ఆ మిక్సీలో ఆడిచ్చి ఇంకా మళ్ళి తాలింపుకు ఉల్లిపాయా
ఉమ్
ఇంక మాములుగా తాలింపు దిలుసులు జీలకర్ర ఆవాలు అవన్నీ ఉంటాయి గదా అవన్నీ తిరువాత పెట్టేసి ఈ కర్వే ఈ కర్వే పాకు ఆయిల్లో వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేగనీయాలి ఇంకా తర్వాత రైస్ కలిపేస్తే దానికి సాల్ట్ అంతా ఎసుకొని బావుంటది ఎప్ ప్పుడు చేయలేదా అండి మీరు
లేదండి నేన్ ఫస్ట్ టైమ్ వింటున్నా అందుకే అడుగుతున్నా
హావునా
అంటే కొత్తిమీర రైసు అవి తెల్సూ జీలక జీరా రైసు
ఆ
అవి తిన్నా గాని ఈ కరివేపాకు రైస్ ఎప్పుడు తిన్లే
ఆ ఇది కూడా బాగుంటది
ఉహ్ ఇంగ కర్రీ ఏం అవసరం లేదా అండి
ఇగ కర్రీ ఏం అవసరం లేదు ఇష్టమైతే రైతాతో తినొచ్చు
రైతా అంటే
అంటే పెరుగూ లకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా పెరుగు పచ్చడి
ఆ
పెరుగు పచ్చల్లోకి తినొచ్చు
పెరుగు పచ్చడంటే ఫస్ట్ టైం వింటున్నా ఇవి
హౌనా తెలీదా మీకి మామూలుగా పెరుగులోకి పెరుగులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసేది ఉంటే కొత్తిమీ దే గూడా వేస్కోవొచ్చు
హ్మ్
మరి ఉప్పు ఏసి కలిపేస్సే ఇంగదే పెరుగు పచ్చడి మమూల్గ హోటల్స్ల అంత సర్వ్ చేస్తాంటరు కదా
అది పెరుగన్నం అంటే మేము తాలింపులో పెరుగన్నం అట్లా ఎస్తం తాలింపు దానిమ్మ గింజలు పచ్చిమిర్చి అలాంటి కొ కరివేపాకు కొత్తిమీర అన్ని అంటే ఎ ను ఆయిల్లో మగ్గనిచ్చి అగ్గీసి పెరుగన్నం కలిపి పెరుగన్నంలో ఎస్తాము
ఆ అది సప్రేట్ అది తిరువాత పెరుగున్నాం కానీ ఇది పెరుగు పచ్చడని పచ్చివే అన్మా ట ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ పచ్చివే
అవునా ఏ హోటల్స్ అంటె మా సైడు అలా ఉండదు
ఎక్కడండి మీరు
ఇటు ఆది ఒంగోల్ దగ్గర ప్రకాసం
ఔనా మామూల్గిట్లా కొత్తిమీర రైస్ అంటున్నా దాంట్లకి గూడా పెరుగు పచ్చడి కాంబినేషన్ చేస్కుంటాం మేం బాంటది
ఔనా
ఆ ఇట్ల నైట్ టైమ్ ఏమన్నా కర్రీస్ లేనప్పుడు ఇట్ల రైస్లే కల్పుకోని తింటం మా ఇంట్లో ఏవొ ఏదోక టి
బా ఉంటై అలాంటివి
ఉ బాంటై
నాకు అలాంటిది ఇష్టం మా ఆయన తినడు అలాంటి ప్రతి దాంట్లో కర్రీస్ ఉండాలి ఆళ్ళకి
ఆ ఇంకొకరు తినక్పోనా ఇంకా తప్పదు చేస్కోవాల్సిందే కర్రీస్
హా ఇంకేంటండి మరి పిల్లలేం చేస్తున్నారు
పాప ఉందండి ఆడుకుంటుంది
స్కూల్కెల్తదా మీ పాప
ఆహ లేదు ఇంకా చిన్న చిన్న పాప ఇంకా స్కూల్కి ఈ ఇయర్ ఎయ్యాల్సింది కానీ వెయ్యలేదు వేస్తాం ఈ ఇయర్ మధ్యలో నుంచి పంపిద్దాం అనుకుంటున్నా త్రీ ఇయర్సే ఇంకా
ఔనా
త్రీ అంటే ఫోర్ బన్నై త్రీ కంప్లీట్ ఫోర్ బన్నై లాస్ట్ మంతే
అవునవునులే
ఉ
మీ సైడ్ ఇంకా స్పెషల్ ఏం చేత్తారండి పిండి వంటలు కా
పిండి వంటలంటే మామూలుగా నాగుల చవుతికి కజ్జికాయలు కారాలు ఇ అంతా మీ సైడ్ ఏం పిలుస్తారో కజ్జికాయలని ఏమంటారండి కజ్జికాయలే అంటారా కారాలు అట్లా అంటాము కొన్ని సైడ్స్ అతరసాలు అంటారు అవి చేసుకుంటా అరి ఆ అరిసెలు కూడా అం ంటారు మా సైడ్ అయితే అట్లు అంటారు అంటే మా ఊ మా ఊ
సేల్ని అట్ల అంటారా మీరు
ఆ అరిసెల్ని అట్లు అంటారు ఇంకొంతమంది అప్తరసాలు అంటారు
ఉహు
ఉమ్ కారాలని ఏమంటారు కారాలే అంటారా
ఉమ్ కారాలు అంటాము చక్రాలని కూడా అంటాము వీ కదా శనగ పిండి తో చేస్తారు
ఆ శనగపిండి బిఎం కల్పేసి చే
ఆ అవునవును మినపప్పు కూడా చేస్తారు మినప గుండులతో కూడా చేస్తా రు శెనగ పిండి యూజ్ చేయకూడదు
ఉమ్ అట్లు కూడా బాగుంటది
ఉమ్ మీరు చేస్తారాండి వంటలన్నీ
నాకైతే ఇంకా ఏం రావండి ఒకసారేమో ఇవి చేసిన కారాలు ఒక్కదాన్నే
ఉమ్
ఇంగ అంతే ఇంతవరకు అయితే ఇంకేం చేయలేదు ఇంకా నేర్చుకోవాలా
నాకు కూడా పెద్దగా ఏం రావు ఇలాంటి చిన్న చిన్ని స్వీట్స్ అలాంటి అయితే చేస్తా గులాబ్ జామ్
ఆ
ఇవి మాములుగా పాయసం మీరు పాయసం అంటారా
ఆ పాయిసమే అం టే ఇది సేమియలేసి చేస్తే పాయసం అంటాము ఇవి చెన్ని గి బాళ్ళతో చేస్తరు చూడండి చెన్నిగి బాళ్ల బెల్లం వేసి దాన్ని కీర్ అంటాం
ఆమ్ అవును
ఆ
మేము అలాగే అంటాం
ఆమ్
ఇంకేంటండి మరి
ఉమ్ మీరు మీరు చేసుకోరా మీరు ఏం చే మీరు ఏ ఫెస్టివల్స్ కి చేసుకుంటారండి పిండి వంటలు
మేము సంక్రాంతికి చేస్తాం
ఆ
సంక్రాంతికి అయితే స్పెషల్ గా బాగా చేసుకుంటాం ఇంకా మధ్యలో ఎప్పుడైనా తినాలినిపించినప్పుడు అట్లా చేసుకుంటాం తొలి ఏకాదశికి అట్లా ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పు ప్పుడే చేసుకుంటాం ఇట్లా ఇ సున్నుండాలు అట్లాంటివి సున్నుండాలు తెలుసా
ఆ తెలుసండి మామూలుగా ఇవేంది నువ్వులు అవన్నీ వేసి చేస్తరు అదేనా
నువ్వులు కాదు మినప్పప్పు ఉంటది కదా నల్లవి
ఆ ఆ ఆ
అవి వేయించి మిక్సీకేసి నెయ్యేసి లడ్డూలు లాగా చేస్తాన్ స్తాను బెల్లం నూనె చక్కర అయినా యాడ్ జెస్కోని
ఔనా మా సైడ్ నువ్వులు సద్దలు ఉంటాయి గదా సద్దలు స ద్దలు బెల్లము కలిపి వేస్తారా మేం దాన్లని సున్నుండల్ అంటాం
అవునా మేం మినప్పప్పు తో జేసేవాటిని సున్నుండాలు అంటా
అవునా
ఈ నువ్వులు సజ్జలు తెలీదు నాకు ఎప్పుడు తినలేదు అది
అవునా బాగా అంటది హెల్త్ గుడా చాలా మంచిది అది
అవునా అవి కూడా ఇలాగే మి క్సీ కేసి వేయించి అలా మిక్సీ కేసి చేస్తారా నెయేసి
ఆ సేమ్ అదే ప్రాసెస్సే. నెయ్యి ఏసి బెల్లం మామూల్ మేమైతే బెల్లమే ఏస్తాము చక్కెర అంతా ఏం వేయము. ఇంగ సేమ్ ప్రాసెస్సే అద్ సేమ్ దాన్లాగానే.
ఇట్లనే టేస్ట్ ఉంటది బాగా.
ఆ అవును. అది గూడా హెల్త్ గూడా చక్క బెల్లమే మేలు చక్కెర కంటే గూడా. చెక్కర చక్కర ఎక్కువ తినగూడదంటారు.
అవునవును మీకు ఈ ఊర్లు దగ్గరా అండి. విజయనగరం.
ఏవి ఆహా లేదండి మాక్ చానా లాంగ్.
గోదావరి సైడ్ గాదు గదా.
ఆహ లేద్ లేదు.
అనంతపురం అంటే.
ఉమ్
మీకు ఈ ప్రకాసన్ ఏమన్న ఐడియా ఉందా.
ప్రకాశం జిల్లానా.
ఆ.
ఐడియా ఉంది గానీ ఎప్పుడు వెళ్ళలేద్ అంటే మాములుగా తెలుస్తంటాయి గదా డిస్టిక్. నేమ్స్ అట్లా దెల్స్ గాని ఎప్పుడు వెళ్ళింది‌. ఎప్పుడుూ చూడ్లేదు లేదండి.
మేం అంతే అనంతపూరం ఎప్. పుడు రాలేదు కాకపోతే ఈ వైజాగ్ అలాంటివి చూసాం.
అవునులే టూరిస్ట్స్ ప్లేస్లు గావట్టి ఎప్పుడైనా వెళ్ళింటారు. లేదంటే ఏమన్న పని మీద వెళ్ళింటరు‌.
మీక్ సైడు అనంతపురం ఇంకా దూరం వైజాగ్ కంటే.
ఆ మీకా అండి.
ఆ మాకే.
మాక్ ఈ వైజాగ్ అయితే. మాముల్గా బస్ ప్రయాణం అయితే ట్వెల్వ్ అవర్స్ పైనే పడ్తది.
ఆ సేమ్ మాకు అంతే వైజాగ్ టువెల్వ్ అవర్స్ అట్లా పడిద్ది.
ఔనా ఒకసారి ఏమో వెళ్ళింటిమి ఏదో ఏదో. పని మీద ఈవినింగ్స్ సిక్. గా ఈవినింగ్ సిక్స్కి బస్ ఎక్కింటే మార్నింగ్ సిక్స్. కి బస్సు దిగినాం అక్కడ.
ఆహ.
అట్లా ఉమ్.
మేం బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీయే ఇష్టపడతాంమండి బస్సు అస్సలు పడదు.
ఆ ట్రైన్ జర్నీనే బెటరు. బస్ అంటే ఇంగా ఒకే చోట గూర్చోవళా.
అందులో వాంతింగ్ ఫీలింగ్ కూడా ఉంటది బస్ అంటే నాకు.
ఆ సేమ్ అండి నాకు కూడా అంతే.
సరే.
బస్సు కారు ఏమీ పడవసలకే.
ఆ అవును కారు ఇంకా అస్సలా బస్ అన్నా పర్లేదు కాని.
ఉమ్.
కార్ అంటే ఇంక అంత దూరంలో ఉంటా
ఏదో తెలియని స్మెల్ అస్తా అంటుంది ఎందుకని నాకే ఆ ఫీలింగ్ అని నాకు నా మీద నాకే రి కోపం వస్తది అది తలుచుకుంటే
లేదు ఎక్కువ మందికి కార్ అంటే పడదు
ఆ అవును
వాళకు తప్ప కారు కారు అంటే ఎక్కువ ఏసీ డోర్స్ అని క్లోజ్ చేసి ఉంటాయి కదా
ఆ క్లోజ్ చేస్తారు ఆ ఏసీ ఏస్తారు ఆ ఏసీలో ఫ్ ఎదో స్మెల్ కోసం మీద ఏస్తారా
ఉమ్
ఇంకా ఆ స్మెల్ అంటే ఇంగ అస్సలే పడనే పడదు
ఉమ్
మీ పిల్ల